ఏంటి చాలా రోజులకు కాల్ చేశావ్
అవును ఎలా ఉన్నావు
బావున్నా నువ్వు ఎలా ఉన్నావ్
బావున్నా
ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నారు మీ ఆయన బాగున్నారా పిల్లలు
బాగున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు
ఆ బాగున్నారు అందరూ
ఏం చదువుతున్నారు ఇప్పుడు పిల్లోలు
ఆ అంటే ప్ అంటే స్కూల్ కి వెళ్ళేంత పిల్లలు కాదు మొన్నే ఒకదానికి టూ ఇయర్స్ నిండాయి ఇంకొక పిల్లోడు ఉన్నాడు జస్ట్ మంత్స్ బేబీ మొన్నే డెలివరీ అయింది ఉమ్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు య ఈ ఒక పాప ఒక బాబు చిన్నది పాప పెద్దది బాబు
అవునా
ఊ మీకెంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు
సేమే కానీ మా పాప పెద్దది మా పాప ఫస్ట్ క్లాసు
ఉ
బాబు ఎల్కేజి
ఆహా బాగా టైం పాస్ అయితుంది కదా ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి
అబ్బ ఫుల్ టైంపాస్
ఉ ఎల్తారా ఏడ్చకుండ మరి
అయ్యో పెద్ద గోల పొద్దున లేసినప్పుడు నుంచి ఇంకా పిల్లలు తెలిసిందే కదా
అవునులేండి అంటే ఇప్పుడుప్పుడే కదా నాకు ఇంకా అలవాటు అవ్వలేదు ఇంకా ఒగ ఫోర్ ఇయర్స్ ఆగితే
మీకు స్టార్ట్ అయితది
అవునవును మీ ఆయన ఏం చేస్తుంటారు
ఆయన ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ స్ట్రక్చరల ఇంజనీర్
అవునా
మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు
మాయన పోలీస్
ఓ
ఆ
మ్ ఇంకేంటి సూపర్ బాగా వెళ్తుంది
అవునా అసలు చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని
అవునవును చాలా రోజు ఎక్కడ సెట్ల్అయ్యారు ఇప్పుడు మీరు
మేం హైదరాబాద్ లో
ఓ అవునా
కానీ మో అయిపోవాలా అనుకుంటున్నా ము ఇన్కి ట్రాన్స్ఫర్ వచ్చేలాగావుంది అంటే కర్ణాటకకి ట్రాన్స్ఫర్ ఏచ్చుకుందామని అను కుంటున్నాం అవును
ఇక్కడ చదివి అక్కడికి వెళ్ళచ్చా
ఆ మనము లైక్ వాళ్ళతో హైయర్ ఫేషియల్స్ తో మాట్లాడుకుంటే చేస్తారు
మేమ్ తిరుపతిలోనే ఉండేది
అవునా బాగా దర్శనం జరుగుతుంది కదా మీకు తిరుమల వరి తిరుమలకి
అవును అంటే ఇంకా ఏది కావాలన్నా అక్కడికె వెళ్తాము పీస్ కోసం
ఉ లడ్డులు పంపించకూడదా మరి ఎప్పుడైనా వస్
ఈ సారి వెళ్ళినప్పుడు తప్పకుండా పంపిస్తాను మర్చిపోను ఈసారి
ఆ పాపకు వెంట్రుకలు అంతా అక్కడే తీసుంటారు కదా
ఆ అక్కడే అంతా అక్కడె ఇంకా ఏం ఫంక్షన్ వచ్చినా ఏం అకేషన్ వచ్చినా అక్కడికి వెళ్తాం అదే ఫస్ట్
నేను పెళ్ళి ఎప్పుడు జరిగింది చదువుకునేం అదేస్ తర్వాతనా లేకపోతే మధ్యలో చదువు అప్పేసి చేసారా
లేదు నా స్టడీ అంతా కంప్లీట్ అయినాక చేసుకున్నాం మేము మీరు
నాది యాక్చువల్గా స్టడీస్ మధ్యలోనే ఆపి చ్చి చేశారు దాని తర్వాత అంటే మా అమ్మ వాళ్ళ పోలీస్ కదా ఎందుకు చదువుకోవడం ఇవంతా
ఆ నువ్వు బాగా చదువుతావు కదా మే మేమంతా ఏమనుకున్నామంటే మన గ్యాంగ్ అంతా నువ్వు ఖచ్చితంగా ఏ ఐటీ జాబ్ కొట్టేసింటావు అంటే బా మన గ్యాంగ్ లో బా చదివేది నువ్వే కదా
అవును కానీ మా ఆయన చదివించాడు దాని తర్వాత కూడా ఎంఏ కంప్లీట్ చేశాను కానీ అది అంటే ఇంట్లో నుంచి కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఏమంతా చదివినట్టుగా అనిపించట్లేదు
పోనీలే నీ లైఫ్ బానే ఉంది కదా
బానే అంటే ఓకే అంతే అంటే నాకు చదువుకుని ఏదైనా జాబ్ చేస ఇ సాటిస్ఫాక్షన్ ఉండేది ఇప్పుడు లేదు కాబట్టి
మా క్లాస్ వాళ్ళ ఎవరు ఫోన్ చేయ్యరా నీకు
నేనే ఎవరితో టచ్ లో లేను
అదే గెట్ టుగెదర్ ఏదో ప్లాన్ చేస్తున్నారంట
అవునా అయ్యో ఇప్పుడే నేను కలిసాను ఇప్పుడే గెట్టు గెదరా
అంటే గ్రూప్ లో నువ్వు లేవా
నేను నాకెవరు కాంటాక్ట్ లో లేరు
టెన్త్ గ్రూప్లో యాడ్ చేయమని చెప్తాను నేను
ఆ చెప్పండి అయినా అదంతా పెద్ద తెల్లనకు తలనొప్పి కదా అంటే అప్పట్లో ఉండే వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి కొంతమంది జలసీ ఫీల్ అయి అట్లంతా ఉంటారు కదా
నీకేమైనా ప్రాబ్లం అయితే వద్దులే చెప్తాను నేను ఆ అందరు ఉన్నాం కదా నువ్వు ఇంకా రాజేష్ విశ్వ వీళ్ళే మిస్ అంతే
అవునా నా దగ్గర విశ్వా నెంబర్ ఉందనుకుంటా ఒకసారి కేసు పనిపోయినా సంథింగ్ ఏదో మా ఆయన్ని కలిస్తే వాళ్ళ నన్ను చూశాను ఒకసారి స్టేషన్ దగ్గర ఎవరు చూసినట్టుగానే అనిపిస్ అయితే నేను వెళ్ళి అడిగాను మీరు ఈ స్కూలే కదా అదే మన స్కూలే కదా అని అడిగితే ఆ అవును చెప్తే ఓకే మీరు మన క్లాస్మేట్స్ కదా నేను గుర్తున్నానా అంటే ఆ అవునువును టాపిక్ కదా అది ఇదని గుర్తుపట్టి నెంబర్ ఇచ్చాడు దాని తర్వాత నేను అది ఎక్కడో సేవ్ చేసి పెట్టుకున్నాను నా దాంట్లో నోటెడ్ కూడా లేదు వెతికి నీకు పంపిస్తాను
ఉంటే కఖచ్చితంగా చెయ్ నీకు సాబీర్ తెలుసా సాబీర్
వాడా అబ్బా అసలు వాడు నాకు వాడి పేరు అంటేనే నచ్చదు
శ్రీ శ్రీ గుర్తున్నాడా
అసల్ వాడు గురించి నేను నేను గెట్ టు గెదర్ రాలేనని చెప్తున్నాను
ఎందుకు తలకాయ తింటాడానా
అసలు వాడు ఏంటో నాకు అర్థమే అవ్వడు కాసేపేమో అసలు ఒక అమ్మాయిని లవ్ చేసి లవ్ అనే పేరుతో ఎంత టార్చర్ చేశాడో గుర్తుందా నీకు
ఆ గుర్తుంది
అసలు లవ్ అంటాడు మళ్ళా నేను చూసుకోలేని అంటాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటాడు వాడి పేరున్నా పూర్తిగా తెలీదు ఇప్పుడు కాలేజ్ కూడా అయిపోయింది పేరు కూడా పూర్తిగా తెలియదు శ్రీ ఏంటి శ్రీ నా పేర్లు కూడా శ్రీ ఉంది అలాగే అందరు శ్రీ శ్రీ అని పిలుస్తారా నేనేమైనా శ్రీశ్రీ నా కవితలురాసే శ్రీశ్రీనా నేను
వాన్ని అంతా చిన్న పిలిచి శ్రీశ్రీ అని పిలిచి అట్లాగే అలవాటు అయిపోయింది వాడు అసలు పేరే అందరూ కి గుర్తుకులేదు భవిత అని అమ్మాయి ఉంది కదా
ఆ అవునవును
ఆ అమ్మాయి కి గుర్తు బాగా వాడి పేరు బవితాకి
ఆ అమ్మాయే కదా బాగా మోసపోయింది పాపము
అ హా ఇప్పుడు ఆ అమ్మాయి మా పక్క అపార్ట్మెంట్ లో తొంగి తొంగి చూస్తా
ఓ సేమ్ అపార్ట్మెంటా మీరు అందరూ
అవునవును ఇద్దరం కలిసే కొనుకున్నాం
అమ్మాయి సీనియర్ కదా మనకంటే వన్ ఇయర్ టూ ఇయర్సో
సీనియరే కానీ పక్క అపార్ట్మెంట్ తను
అయినా ఏంటది జూనియర్ సీనియర్స్ లో ఒకవేళ అబ్బాయి సీనియర్ అయ్యిండి అమ్మాయి జూనియర్ అయినా పర్లేదు వీడు ఎలాంటి పనిలు పడతారో చూసావా నువ్వు అసలు వాడికి అసలు పనే లేదు వాడికి ఒక బాధ్యత గాని ఇంట్లో వాళ్ళు కష్టాలుగా ఉన్నారు కదా అని చెప్పి పనులు చూసుకోవడం కానీ ఆ దానికి ఏవో ఎక్కువైటుందిలే ఉమ్
ఎటెళ్తారో
ఏమో ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా ఉంటారంటావా వాళ్ళకి ఆమెకి పెళ్లి అవ్వలేదా
ఇంకా ఎక్కడైంది ఆ పిల్లకి ఇంకా మ్యాచెస్ చూసారంట మనక అందరికి అయిపోయి ఇంకా మ్యాచెస్ చూసార ఆ పిల్లకి
అయ్యోయ్యో ఇద్దరు పిల్లలు మనకి పుట్టేసి ఆ అమ్మాయికి ఇంకా అవ్వలేదా
ఆ పిల్లకి ఇప్పుడు థర్టీ థర్టీ వన్ ఉంటాయి
అయ్యోయ్యో ఎలా మరి ఇప్పుడు ఈ ఏజ్ లో ఎవరు చేసుకుంటారు
ఏమో ఆ పిల్ల ఇష్టం ఇంకా మనం ఏం చేస్తాం చెప్పు
మరి అంతే లే
వీడికి పెళ్ళయిందా పోనీ
ఎవరికి
అదే వాడు శ్రీశ్రీకి
ఆహా ఇంకా కాలేదు తను ఏందంటే తను ఇట్లా చెన్నై దగ్గర దగ్గర వర్క్ చేస్తున్నాడు ఏదో షోరూమ్ లో
మరి వీళ్ళిద్దరికి అటాచ్ చేయ్యకూడదా
తను వద్దన్నాడు కదా అప్పుడే
ఆ వాడు ఏంటోలే వాడు వాడి వాలకం చెప్పాగా వాడికి అసలు లైఫ్ అంటే క్లారిటీ లేదు ఒక అమ్మాయినీ లవ్ చేస్తే ఏం చేయాలని క్లారిటీ లేదు వాడు అసలు ఏం వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్టే ఈడు సాబిర్ ఉన్న వీడు కూడా వీడు అంతే ఏ అమ్మాయి ఫోటో తిగుతుంది మ్యాచింగ్ డ్రెస్లువెసుకోనీ వెయిట్ చేస్తూ ఉంటాడు
అవును ఏ అది కాదు ఇప్పుడు హైలైట్ ఈ పిల్ల హ్యాపీగా ఉందో లేదో కూడా తెలియదు మనకు
ఇంకా ఏంటో ఆ అమ్మాయి అమ్మాయి కూడా లైఫ్ పాడు చేసుకుంది చెప్పాలంటే
చాలా మంది అబ్బాయిలు ఉంటారు బయట చూస్తే కత్తిలాంటి అబ్బాయిలు
నువ్వు చెప్పు మనం లవ్ చేయలేద మనము మనం వెనకాల అబ్బాయిలు పడలేద మరి లాస్ట్ కి ఎవరినో ఒకర్ని మరి లాస్ట్ కి ఎవరినో ఒకరి చేసుకుని వెళ్ళిపోతున్నాం కదా? హ్యాపీగా ఉంటున్నాం కదా.
అదే చెప్పాలో. ఆ పిల్లకి ఎవరోకరు కూర్చోబెట్టి చెప్తే తనకి అర్థం అవుతుంది.
అదే ఇంకా ఏం చేయలేం కదా మనం కూడా
ఆ పిల్ల కొంచెం అమాయకురాలు చాలా
మ్ ఎంత అమాయకురాలు అయినా కూడా మరీను. ఏమో లే ఇగ తన ఇష్టము ఇంకా సరేలే అవంతా వదిలిపెట్టి మనం ఎంత బాగున్నాం కదా చైల్డ్ హుడ్ లో
అబ్బా ఆ డేస్ ఇంకా రావు మళ్ళీ
ఆ అవును కరెక్టే నువ్వు చెప్పేది మాత్రం.
అప్పుడు మన అందరం కలిసి పార్క్ వెళ్ళాం గుర్తుందా క్లాస్ వాళ్ళందరం కలిసి.
అవునవును ఇప్పుడు ఆ పార్క్ ఎలా ఉందో కదా?
అన్నీ అంతే బానే ఉంటాయి. అన్నీ ఓల్డే
ఆ ఏమండి వస్ స్తున్నానండి టూ మినిట్స్ సరే సరే మా ఆయన పిలుస్తున్నాడు నేను మళ్ళీ చెయ్యనా?
సరే సరే వెళ్ళు వెళ్ళు.